హలో హాయ్
హాయ్
బాగున్నారా ఆ బాగున్నాం మీరు బాగున్నారా
బాగున్నాం ఆ ఏం లేదండి తిన్నారా
అయిపోయిందా పనీ
తిన్నవానే
తిన్నాం
ఎట్లా ఉంది ఈ రోజు వెదర్
వెదర్ చాలా ఎండగున్నది
ఆ ఇటు కూడా
ఆ సైడ్ కూడానా చాలా ఎండా వేడిగా ఉన్నది మాస్తుడుకపోస్తుంది
మరి ఏం తిన్నరు ఈరోజు
హుం రేపు చికెన్
చికెనా మీకు ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం
ఫెస్టివల్ అంటే రంజాన్ ఏ
రంజానా మాకు కూడా రంజానే ఏం చేస్తరు రం జాన్
ర రంజన్ కి కొత్త బట్టలు వేసుకుంటాం నమాజ్ చదువుతాం శిర్కూర్మా బిరియానీ చేసి స ఆ వేరేద దగ్గర వెళ్ళి కలుస్తాం ఇ వార కాని
ఆ చుట్టాలస్తారు
చుట్టాలు వస్తారు శర్ఫ సాఫ చేస్తస్తాం
అ
మీ దగ్గర వస్తారా చుట్టాలు
ఆ వస్తరు నిమ్
ఇంకా తీసుకుందాం బట్టలు తీసుకున్నారా షాప్ పింగ్ అయ్పొ పోయిందా ఏం చేసుకున్నారు ఈ రంజాన్ కి
ఈ రామ్జాన్కి
మ్
మేమ్ అది అ
మ్
మీరు
చిర కొనుకున్న
మ్ పోయినా సంత్సరం సూట్ తీసుకు కున్నా ఈ సంవత్సరం చీరా తీసుకున్నా
ఓ ఏసుకుంటారు రోజూ హలో
పంజాబీ డ్రెస్ ఎ
హలో డైలీ తీరాన్ని కట్టుకుంటారా అండి
ఆ పంజాబీ డ్రెస్ చిరా
ఆ కంఫర్ట్ ఉండదు డ్రస్సే ఆ ఒక పలు వేసుకుంటారు రోజు హ్మ్
ఎలా కన్ఫర్ట్ అనిపిస్తే అది వేసుకుంటారు. నాకైతే పంజాబీ డ్రస్స్ దే కన్ఫర్ట్ అనిపిస్తది అందుకని అది ఏసుకుంటా
ఆ అంతే ఇంకా చెప్పండి
కూరలో ఏమి హలో
కూర అంటే నాన్ వెజ్ వెజ్ అన్ని తింటాం మేము
అన్నీ తింటారా సేమ్ మాలాగే మాగ్గుడా అన్నీ తింటాం
కలు తినరు వెజ్ తిన్నారు
అవును
మ్
అయిపోయిందా పని అంత
ఆ అయిపోయింది ఎప్పటిదాకా పండుకుంటారండి
తిన్నారా
ఆ తిన్నాం తిన్నాం
ఏం కురా
ఎగ్ ఎగ్ కర్రీ చేస్
ఎగ్ కర్రీ హా
ఆ
అసలు ఎండాకాలం కదా ఎగ్ ధరలు కూడా తగ్గినాయి
ఆ తగ్గిన తన్నారురు అంత వేడి అని ఆ వేడిని
చికెన్ కంటే ఏగ ఇం ఇంకా వేడిగా ఉంటది
ఆ వేడి ఉంటది
ఇంకా హాలిడేస్ లేక్ కడవరుతుంట్రు
హాలిడేస్ లో పోతాం ఇకమ్మా అమ్మ వాళ్ళ ఇంటికి మీ బిడ్ ఎళ్ంటి పోం మీరు
మేం కూడా అంతే ఇంకా హాలిడేస్ కాలే కదా ఎగ్జామ్స్ లి కదా
ఎగ్జామ్స్ ఖాళీ ఇంకా ఇక సమ్మర్ లో మొత్తం ఇక వేడి వేడి ఉంటది బాగా ఇగా ఎడు చూస్త తటు పూలండి
కూలర్లే
ఆ
కూలర్లు ఆ చలి చల్లనీరు
ఆ ఐస్ క్రీం కూలర్ పెట్టుకున్నారా మీరు
తున్నాం ఆ రంజాన్ లో ఎక్కువ ఉండే కదా ఆ అసలు ఒక పొద్దు ఉండి చాలా కష్టం అయితే పెట్టుకున్నాం
మరి ఎప్పుడు దాకా పనుకుంటారు
మేమా ట్వెల్వ్ అవుతది
ఆ ట్వెల్వ్ అవుతది పిల్లలు అన్ని ట్వెల్వ్ అయితది
అవును వాళ్ళంతా వర్ చేసుకున్న తర్వాత తిని వై కుంభక తైపోయినా పడుకుంటాం
మరి పొద్దున్న లేవాలి ఇగ
అవును
మ్మ్
ఇంకా
ఇంకా మీకు ఏ వెదర్ అంటే ఇష్టం బాగా
ర్షాకాలం
మ్మ్ హలో హలో
హలో
ఆ వాయిస్ కట్ అయితాంది
అవును అవును నెట్వర్క్ ప్రాబ్లం కావచ్చు వష్ వర్షాకాలం అంటే ఇష్టం చలి కాలం అస్సలు
చలి బాగా ఉంటు
బాగుంటది ఇంకా ఎండాకాలం అంటే అసలు బయటకే వెళ్ళాము కదా
ఆహా ఎండలు బాగుంటాయ్ మ్మ్ మ్మ్ ఆ
మీకు
మాకు అంతేగా వర్షాకాలం మ్మ్ అ
వెళ్తారా సమ్మర్ లో పిక్నిక్కి ఎక్కడైనా
ఆ వెళ్తాము ఫ్యామిలీ టూర్ ఆ ఆ వెళ్తామండి
మేము కూడా డ్యామ్ దగ్గర వెళ్తాం లేకుంటే పార్ కైనా వెళ్తాం
వెళ్తాం పిల్లలకి సరదాగా హ ఆ ఉమ్
ఇంకా
పింకా
ఏ కలర్ ఇష్టం మీకు
ఆ పింక్
ఇంకా
ఆ గర్ల్స్ కి బాగా పింక్ స ఆ ఉమ్ ఫేమస్ అయిపోయింది అది
అవును ఉన్నాయా డ్రెస్లు ఉన్నాయా మరి
ఆ ఉన్నాయి
చీరలు
చీరలు బేడా చీరలు ఇగ ఫంక్షన్స్ లోపే వేసుకుంటాం ఆ నీకు ఏమి ఇష్టం
నాకు రెడ్ కలర్
రెడ్ ఆ ఉమ్ అయిపోయిందప్పా నీగా
అవును అయిపో పోయింది
ఉమ్
ఇంకా వా పిల్లలది వర్క్ కాలేదు తిన్నా ఇంకా తిన్లే
ఇంకా తిన్లే
ఆ తినలే తింటేనే నిద్ర వస్తాది నాకు అందుకనే వాళ్ళది అయిపోయినాక నేను తింటా
అంటేనే మేము తిన్నట్లు అనిపిస్తాం ఆ ఉమ్ ఉమ్ ఏమైనా వారికి చేస్తారా మీరు
ఆహా చేయము
ఆ హౌస్ వైఫె ఆ అన్
మీరు
ఏ హౌస్ వైఫె
ఆ ఇవే పనించేస్తుదాకా సాయంత్రం అయితది
సాయంత్రం అయితదియ పిల్లల్ అని చూసుకోవాలి మొత్తం చూస్ పయి సాయంత్రం అయితది ఉమ్
ఇంకా టీ తాగి తాగతారా ఇష్టమా
ఆ తాగుతాం పొద్దున
ఒక్కసారి పొద్దున
ఆ ఒకసారి
నేనది మూడు రెండు మూడు తాగుతా లేకుంటే నాలుగుడా అయితది ఎక్కువసేపు మెల్కున్నా అంటే నాలుగు కూడా తాగుత
ఆ ఇష్టం ఒక్కొక్కళకి బాగా ఇష్టం ఉంటది ఆ మాయనకి బాగా ఇష్టం
అవునా
స
మా అత్తవాళ్ళు ఉంచే వ వచ్చింది నాకు కూడా అలవాటు
ఓ తళకాయన వస్తే ఒక్కొక్కసారి సాయంత్రం అయితది ఉహు ఆ
మీ దగ్గర చెట్లు ఉన్నాయా
ఆ ఉన్నాయి చెట్లు హలో
ఆ ఏ చెట్లు ఉన్నాయి పూల చెట్లా లేకూన్
ఆ పూల చెట్లు ఉన్నాయి కొబ్బరీ గాయల చెట్లు ఉన్నాయి ఆ
మళ్ళీ చెట్లు మల్లె పువ్వులు వస్తాయి కదా వ
ఆ లేవు అవి సరే అండి మరియా ఓకే మరి బాయ్
అ